అండి
ఏం జేస్తన్నారు
ఏం జెయట్లేదండి ఖాళి
ఊమ్ అయితే అండి మొన్న నేను ఇట్లా గుడికెల్ గుడికెళ్దామని ఎల్ ఎళ్తున్నామండి మేము ఎళ్తుంటే అసలు ఆ మీఆ అండి శివురు గురికి ఎళ్తన్నాం అండి
హా
అయితే వెళ్తుంటే అప్పుడు అసలు ఇప్పుడు ఎ అప్పుడు ఎంత ట్రెడిషనల్గా ఉండేదండి ఒక గుడికెళ్తుంటే ఒక అమ్మాయి మంచిగా ఆ శారీస్ కట్టి పూలు పెట్ట ఒక మంచి డిగ్నిటీగ వెళ్ళేది కదా అప్పుడు ఇప్పుడు అసలు అలా ఏం లేవండి ఒక అమ్మాయి అయితే ఫుల్ పాష్ నెస్ అంటే అప్పట్లో చూసి తే వాళ్ళకి కూడా మనం ఒక ఒక్కటి ఒక దేవుని దగ్గరకి వెళ్తానం అంటే మనం ఖచ్చితంగా అ టైమ్ కి మనం నిండుగుండాలి అదొక రెస్ స్పెక్ట్ ఫుల్ వే కదా అట్లా ఆ అట్లా ఎన్నో సా అమ్మాయి అయితే అంత పాషగే లేదు పాష్ గుంది అసల్ ఆమె నాకు అనిపిచ్చింది ఒకప్ ప్పుడైతే టెంపుల్ కెళ్తే అసలు ఎంత బాగా ఎంత బాన ఉండేది మనం ఎంత బాగా మాట్లాడేది కానీ ఇప్పుడు అలా ఏం లేదు కదా అంటున్నా అవును కదా అండి
అవును
మ్ మీరు చూసారా అండి ఎప్పుడైనా అట్లా?
మ్హు చూసా చూసా.
ఆ మీకేం అనిపిలేదా అట్ల
మ్ అక్కడ అనిపిచ్చిందండి ఏమంటె ఇగ వాల్ ఇష్టం ఇగ మనం కాదనలేం కదా ఎవరిని
అవ అవున అవునవును
మ్ వెళ్లేటప్పుడే ఇగ ఎవన్ ది కొబ్బరికాయ ఏ వేదనయా ఏ అన్నీ చూసుకోని చేసుకోవాలి.
మ్ మ్ కానీ అప్పుడు అసలైతే ప్రతిది కొంచెం అప్పట్లో ప్రతిది అంత సిస్టమాటికల్గా ఉండేదండి ఒక మ్యారేజ్ అని గాని తర్వాత ఏదనా ఏదనా వ్రతం అనిగాని ఏదైనా ఒకటి
ఆ అంతా ట్రెడిషనల్ పరంగా జరిగేది ఇ ఇప్పట్లో అంత ట్రెడిషన్ ఏం లేదు ముహూర్తాలు లేవు ఏం లేవు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకుంటున్నారు
అంతేకా ఒకప్పుడు అసలు ఎంత ట్రే మ్ అసలు ఏదైనా పండగ
అప్పట్లో మంచిగా పెళ్లి చేయాలన్నా కాని జాతకాలు నీ ఇవని ఆ ఇద్దరు జాతకాలు కలిసినయా లేదా అని చూసుకొని మంచి ముహూర్తాలు చూసుకొని నక్షంత్రాలు చూసుకొని ఏవన్న దోషం ఉంటే అయన్నీ చూసుకొని లాస్ట్ కి ఎవన్న దోష వీరో నయ ఏమన ఉంటే దానికి ఏమైనా పూజ చేసి ఆ తర్వాత చేసుకునేది ఇప్పుడేముంది డైరెక్ ట్టిగా నీకిష్టం నాకిష్టం అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు
అప్పుడు పెళ్లంటే ఎన్ని డేస్ అండి అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైమండ్ అన్నట్టు ఒక్కొక్క చేసేవాళ్ళు ఇప్పుడు అంతా మొత్తం చేంజ్ అయిపోయింది ఒకే అవును ఐదు రోజులు కాదండి ఇంట్లలో చేసుకుంటున్నార ఎవరైనా ఎవ్వరోక్క పెళ్లయిన ఒక ఏదో డీజే పెట్టి విడియో కా టూర్ అంట, ఇక్కడ బావుంటది, అక్కడ బావుంటదని డిఫరెంట్, డిఫరెంట్ ఆ ప్లేసెస్ చూసి ఫంక్షన్ ఆ ఇప్ అప్పుడు ఇంట్లోనే,
కి అట్లా, ఇట్లా పా ఆ రెండు కుటుంబాలు గలిసి గుడికెళ్ళి, మంచిగా అదంతా గు గుడులు మొత్తం చూసి, అక్కడ పూర్తి చేసుకొని మంచిగోచ్చేది. ఇప్పుడు ఏమో వెడ్డింగ్ షూట్ అని ఎళ్తున్నారు అంతే.
అవును, చూట్ అవునవును ఏదున్నా గుడిగాని, ఏదన్నాండి అదే నేన్ ఏదైనా, అసలు గుడనే కాదు, ఏదైనా ఏ రిలీజ్ ఏదైనా గానీ ఎంత సిస్టమటికల్ గా ఉండేదండి. ఒక పద్ధతితో వాళ్ళు ఉండే వాళ్ళు దేనికైనా. మాట్లాడే విధానం గాని, డ్రెస్ సెన్స్ అనే గాని, డ్రెస్ సెన్స్ అయితే చూడండి అసలు ఉమ్ ఎంత అప్పుడైతే ఓకే వాళ్ళు, వాళ్ళు ఉండాలి కానీ ఎక్కడో ఒకదాని దాని సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఉండాలండి. ఇప్పుడు కాలేజ్ వే ఉంది చూడండి, కాలేజ్ లో ఎప్ ఎప్పుడు ఎలా రావాలి ఓకే మనం ఒక డిగ్నిటీ కాలేజ్ కి ఎళ్తున్న, ఒక స్టడీ ప్రకారంగా మన డ్రెస్ సెన్స్ ప పెర్ఫెక్ట్ గా ఉండాలి. అప్ దాంట్లో కుడా షార్ట్స్, లాగ్ గాని తర్వతా, ఇట్లా స్లివ్ లెస్ లాంటి, ఎస్కోవాటమ్ వల్ల, మనం ఆ కాలేజ్ మనకు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి గదా, నాది ఇవ్వట్లే ఇప్పట్లో, ఉమ్మ్ ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో మనం దూరంగా ఉంటున్నాం అంటే, ఏదైనా ఒక డిగ్నిటీతో ఉండేది ఒకప్పుడు. అమ్మో ఎవరైనా జుస్తున్నారు, మనం ఇట్ల కానీ ఇప్పుడయ్యి ఏం లేవ్వు.
అవును.
అయినాయండి, అన్ని చేంజ్ అయిపోయినాయి అసలు చెప్పేవాళ్ళు లేక. అర్థం చేసుకోలేక, ఫాలో అప్ అవ్వకుండా. ఎవడికి ఇష్టం వచ్చింది, వాళ్ళు చేసుకుంట ఎళ్తున్నారు.
అవును.
ఇప్పుడు మ్యారేజ్ అనే, ఏ విషయమైనా గానీ అమ్మ, నాన్నని అడిగా డి. అమ్మా, నాన్న అడిగి ఏదైనా చెయ్యండి అనేవాళ్ళు అప్పుడు. అవునా, కాదా అసలు తలెత్
అంటే అప్పుడు, అప్పుడెంటంటే అప్పుడు మా కుటుంబానికి నచ్చాలి. ఇటు, అటువైపు ఉన్న కుటుంబానికి నచ్చాలి, అందరికి నచ్చితేనే పెళ్ళి.
హుమ్మ్, ఇప్పుడలా గాద్ అసలు మొత్తం చేంజుర్ అన్నమాట్ ట. నాకు నచ్చితే చాలు, మీకేంటిది నచ్చేది. అన అన్ అంటున్నారు, ఫ్యామిలీ విషయాలల్లో. ఒక ఫ్యామిలీ, అవును అసల్ అప్పుడు అది ఎంత బాగుండేద్
ఆ తప్పు పేరెంట్స్ ది కూడా అండి ఆమ్. తా, ఇప్పుడు పిల్లల మీదనే నేట్లే, ఇప్పుడు పేరెంట్స్ కూడా చూస్తూనే ఉన్నారు గదా, ఎవరెవరు ఎలా డ్రెస్ అవుతున్నారు, ఏందానేది వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ పిల్లలు కాయలు ఎలా ఉన్నారని. వాళ్ళు చెప్పాలి, అలా కదమ్మా, ఇలా ఏస్ పోలి, ఇలా తిరగాలి, ఇలా మాట్లాడాలని
అవునవును, ఇప్పుడు ఏదండి అప్పుడు ఒక రెస్పెక్ట్న్, రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఒకప్పుడు కనప్ అప్పున మాట్లాడాలి, ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు, చూసి గుడా మొఖం తిప్ కుంటా. అసలు ఏడ ఎట్లా, ఎట్లా జెప్పాల్సి వస్తుందంటే, వీళ్ళు బాబాయ్, వీళ్ళు పిన్ని అని జెప్పాల్సి వస్తుంది మనం.
అవును, మాక్ గుడా అంతే. అసలు అతను మా ఇంటి పక్క ఉన్నాడు, బాబాయి అయితాడు అని కూడా, నాక్ గుడా తే తెలిదు కొన్ని సంవత్సరాల దాకా తర్వాత తెలుసు ఒక రోజు
ఆ అవునాండి
నేనని మీరెవరు అన్నా నేను మీ పక్కింటి అన్నాడు పక్క ఇంట్లోనే ఉంటారు మీరు ఎప్పుడు చూడలేదని నేనంటే ఆయన టన్నుగా నువ్వుప్పుడైన్న బయటకు వచ్చినావా అన్నడు
సి ఇట్లయితే ఎట్ల అండి అసలు అట్లా అయినారు అసలు మీరైతే ఎట్లా అండి ఇట్లా అప్పట్లో అసలు ఎట్ గుర్తుందా అండి పలానా ఇంటికొకల్లోస్తే ఓ బాబు నువ్వా మీ ఇట్లుండేద అట్లుండాలని ఎంత బాగా మా మాట్లాడేది ఎంత చేసే వాళ్ళు ఇప్పుడు సిటీ లో అసలు పక్కనోడికి ఏవైందని కూడా తెలియట్లేదు అసలు అసలు గట్టి చెప్పాలంటే ఒక్కడి ఇక్కడేదో ఆ కల్లిదిరిగి కింద పడుతె ఒక ఊర్లో కల్లిదిరి పడుత మంచిలడు త అండి ఒక దగ్గరికి వెళ్ళి మంచి లివర్ అంటే ఎంత మంచి ఇచ్చేవాళ్ళప్పుడు ఇప్పుడు చూడండి మంచిళ్ళు అడిగినా కాని ఇవ్వట్లేదా
అవునండి ఒకప్పుడు ఏందంటే ఎవరన్నా వచ్చినా గాని తెలియని వాళ్ళు వచ్చినా కొత్త వాళ్ళు ఎవరైనా కనపడ్డా కాని బాబు మంచి నీళ్లు తాగుతవ ఎండ నొచ్చావ్ అని మజ్జిగా అది ఇచ్చి ఇప్పుడు ఎండన వచ్చిన సరే అది టీ ముఖాన కొడుతున్నారు తప్ప మజ్జికి ఇచ్చేవాళ్ళు లేరు అసలు ఒకప్పుడు మజ్జిగ ఎందుకి ఇచ్చేది ఎండకు వచ్ చ్చడు మరి అన్న త తాగితే కొంచం వేడి తగ్గుతది మంచి మంచిగా ఏం కాకుండాంటది హెల్త్ బాగుంటది అని ఇచ్చేది ఇప్పుడు ఏందంటే ఏదో ఫార్మాలిటీకి మోఖాన టీ కొడుతున్నారు
అ టి గాని నిక్కిన టి పోశారు మాకు మంచి నీళ్ళు కూడ ఇచ్చేవాళ్ళు గుడ లేరండి కొన్ని ప్లేసెస్ లో ఆ మేం కాయన అంట అండి మంచిగా ఒక పల్లెటూరు దగ్గరికి వెళ్ళిందంట తెలిసిన వాళ్ళ దగ్గర అని వాళ్ళు ఎంత సేర నిలబడ్డ కనీసం ఒక గ్లాస్ మంచి నీళ్ళు కూడా ఈ లేదంట అండి పోయి నిలబడితే అట్లున్నారు ఇప్పుడు ఒకప్పుడు బాబు రాంగులోనే అస గురు తెలియని వాళ్ళు ఎవరికైనా వచ్చి పలానా వ్యక్తిని అంటే చాలు వచ్చి అన్నం తినప్పుడు ఎట్ల అండి ఒక పరువుతో ఉండేది మా ఇంటికి వచ్చిన వీళ్ళు మంచిగా పెట్టాలి ఒక అతిథిదేవో ఇట్లాంటి ఎంత చూసుకో కునే వాళ్ళు అంత ట్రెడిషనల్గా ఉండేది మనది ఆ కాని ఇప్పుడు
అందరు చేేంజ్ అయితూనే ఉన్నాయండి ఇప్పుడు ఒకప్పుడంటే ఏదో వ వచ్చారు కాబట్టి వెంటనే ఏదో ఒకటి భోజనం పెట్టి పంపించేది ఇప్పట్లో అసలు భోజనం కాదు కదా టియే ఏదోకటి మొఖాన్ని కొట్టి పంపిస్తున్నారు ఒకప్పుడు తినేదా వదిలిపెట్టేది కాదు ఇప్పుడే ఎప్పుడు వెళ్తాడ్రా బాబు నీళ్ళు నిచ్చంగా తాగిండి ఇంకెంతసేపు మాట్లాడత
ఇది నిజం అండి అవునవును ఇది నిజంస ఒకప్పుడు ఎంత మంచిగా మాట్లాడేది ఏదైనా చేసేది ఏదైనా మాట్లాడేది ఏమి లేదు అసలు పెళ్ళికే పోవట్లేదండి
ఆహా
పెళ్ళిళ్ళలకు పోయినా గాని అసలు ఎంత స్లీవ్ లెస్లు వేసుకోవటం ఒకప్పుడు పెళ్లి ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్ళకి వచ్చిందంటే తన డ్రస్ సెన్స్ విధానం చూసి ఎంత చక్కగా ఉందో ఈ అమ్మాయి తర్వాత ఎం ఎంత మట్టుకుంది ఎంత ముద్దుగుందో అనుకునేది పెద్దలు అందరు చూస్తారు కద ఇప్పుడ ఏమి లేవ్వ అనమాట అసలు మా హాఫ్సరీ కూడా వేయట్లేదు అంటే పెళ్ళి ఇప్పుడు కొంచెం ఎంత మంచిగా అనిపించకోవాలి ఇప్పుడు ఆ ఏం లే
అదేలేండి అంటేప్పుడు అప్పుడు ఏంటంటే పెళ్లియేటప్పుడు అందరు కూతురులాగా రెడీయ వచ్చేది ఇప్పుడు పెళ్ళి కూతురు మాత్రమే పెళ్ళి కొడుకు లాగా ఏదో అలా వాళ్ళిద్దరు మాత్రమే ఆ అన్నారు మిగతా వాళ్ళ అంతా నార్మల్గా ఏదో వచ్చామా తిన్నావా పోయామా ఉన్నట్టుంటున్నారు ఆహా ఇప్పుడు గంధం కూడా పూస్తున్నారు అనుకుంటా
ఆహా పసుపు గంధం ఇలాహా పసుపు గన్నం తర్వాత సున్నం ఇవి ఇవిగా ఇవే అప్పుడు ఇలాంటివి ఉన్నాయా అసలు ఈ మేకప్ అని అది
అవును ఈ మేకప్లు ఏం లేవు అసలు అన్ని రంగులు అసలు ఏడివి మొకాన్లు అసలు ఏం లేవు పసుపు ఒకటి గంధం ఒకటి ఆ బొట్టు ఒకటి పెట్టేది అప్పట్లా
అంతే ఇక ఇవే అండి ఇంకేం లేకని ఇప్పుడు మొత్తం చేంజ్ అనమాట ఆమెకి జస్ట్ ఆ ఆ మేకప్ వేసిన ఆమెకి ఇరవై వేలు అండి
ఇరవై వేల మమ్మల్ని అడిగితే అరవై వేలు చెప్పారు మొత్తం రెండు రోజులకి సరిపడా కిట్టు తీసుకొస్తా ఇంక మీ దగ్గరే ఉంటాం మొత్తం అయిపోయేదాకా అని చెప్పి అరవై వేలు చెప్పారు
అమ్మో చూడండి ఎట్లా అయితుందో అప్పుడు ఎట్లా పసుపు తోనే అమ్మాయిలకి ఇంత మంచిగా అందం వచ్చేది పువ్లతోని స రేంజర్ ఇప్పుడు అప్పుడు గోరింటాకు పెట్టేదండి హల్ది అంటే గోరింటా ఎంత మంచి డిజైన్స్ వేసేది ఇప్పుడు ఆ కోన్స్ ఆ కోన్స్ వల్ల స్కిన్ ఎలర్జీ లాగా వతున్నయి ఉమ్ ఆ పసుపు అప్పుడు నాచురల్ యడున్నాయి అండి ఇప్పుడు అంతా మొత్తం కల్తీ లేవ్వండి అన్ని మొత్తం కెమికల్స్ అయ్యేసరికి ఏది ట్రెడిషనల్ గా అయిపోతుంది అన్ని డ్యామేజ్డ్ అయిపో
ఆంతేం ఏం లేదు అయితే ఆయుర్వేదం అది వదిలేస్తున్నారు
ఆ
ఏదైతే మంచిది కాదో అది తీసుకొని వాడుకుంటున్నారు ఇక దాని వల్ల ఇక వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఇక తర్ తర్వాత ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది ఇక ఇప్పుడు మనం తాగే నీల్లు కూడా అంతే కదా ఆ అలాగే అండి బాయ్